హలో
హ ఏం చేస్తున్నారా ఆ ఆ వినిపిస్తుంది
కేం చాలన స
అవునా ఇన్ కేస్ చందా ఇప్పుడ అ
ఏం చేస్తున్నా
ఏం లే డయాగ్రామ్స్ ఉన్నాయి రికార్డు అవిద్దామని కూర్చుందా
నేను డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేస్తున్నా
నాకు తలకే నొప్ప వచ్చి పక్క వ కదాని అమ్మో ఒక మెడల్ గుదుతా న చూసి చూసి
నిన్న నాది అదే అయింది
ఏం చూస్తాం చెప్పు దాన్ని ఊరికే అమ్మో
మేలొచ్చిందా
ఏమో నాకు అప్పుడే ఇప్పుడో నేను చేసుకున్న అన్స్టాప్ నుంచి ఏవేవో వస్తున్నాయి నా అన్ని అంత
అవునా కాదు కాదుగ బ్లాంక్ డాక్ కిమాన్ చెట్ల ఛీ బ్లాంక్ పేపర్ కరట్ల డిలీట్ జేస్తారా డాక్యమెంట్స్
ఆ నిన్న నువ్వే గద అడిగింది
ఆ నేనే
నా ఎవరో నవ్వి అడిగింద ఎవరు అడిగిల్లు ఎవరు అడిగిల్లు అని నేను అనుకుంటాను
ఏ అది నే
పిటిని అడగకపోతే
అడిగిన అదేమిస్తదే వేస్ట్ ది ఇంకా నేను ఇంక ఎక్కువ మ్యాటర్ పెడతాను తెలుసా అద లేదు కదా ఇగా అని ఆ బ్లాంక్ పేజెస్ లో ఆడ్ చేస్తూ న్న తెలిసి ఆ బ్లాంక్ పేజెస్ లోనే నా మిస్టేక్ అయితే తానట్టుంది
అంటే ఆ డౌన్లోడ్ వేసేటప్పుడు మిస్టేక్ వస్తుందా
అంటే దాని వల్లనే పోతుందేమో అనిపిస్తుంది నాకు అట్లా అని అట్లా ఇంకా ఏం చేస్తున్నా
ఒకసారి ఈ ట్రైగో గుల్ళ ఉన్నట్టైతే
ఏ లే స్నే లాభం లేదు అది
అవునా
ఆ పేసు వచ్చింది అది
స్పేసెస్ కదా ఆ
ఆ టేబుల్స్ వస్తున్నాయి ఇంకా మధ్యలో
అది సైజ్ చేంజ్ అయిపోతు ఫాంట్ సైజ్ చేంజ్ చేస్తే స్పేస్ పోతది కదా
ఏం చేస్తా ఆ అది అంతేలే అన్నీ మళ్ళా ఫస్ట్ నుంచి ఎడిట్ చేసుకుంటా కూర్చున్న ఈ రోజు ఎట్లనైనా రాత్రికి అయిపోయిననికనే వండుకుంటాను నేను అలు వండు
ఆమె చేయకపోతే ఆ అది ఓకేన్నా మరి
ఏది
ఆమె ఆమె చేసుకోబోయి నీది రిమూవ్ చేసింది నేను క్యూమెంట్ అది హ
ఆ
దాన్నే మోడిఫై చేస్తున్నావు నువు
ఆ అది కరెక్ట్గా వస్తలేదు నాకు
ఆహా
బస్ ఎక్కువ స్స్ వస్తాండి లేపోతే అసలుట్ వస్తలేదు హ చ్చతా
పిచ్చలే ఇ తను తనే
ఏ ఎట్లా అనిపిట్లుంది మొత్తం
ఇంకే తంటే ఇంకా మేజర్ ప్రాజెక్ట్ క ఏమవుతుందో కదా
ఆా దేవాదా
మాకు ఇంకేమంటున్నారు మీ డాక్యుమెంట్ గైడ్ కి చూపెట్టి గైడ్ ఓకే అన్నాకనే సైన్ చేయ లెటర్ రాసి సైన్ చేయి శంకనే ప్రిన్స్ ద యాలి అని చెప్తాను కోఆర్డినేటర్
ఏ అయిప్పుడు నేను ఇది ఫస్ట్ ను చేయడం అవసరం అనిపిస్తుంది నాకు
సర వెలేదా ఇంకా
నే చేసిన ర కాకపోతే రో అంత ఆగమాం అవుతుంది నా నలుగేడులా
పో
నా పాతదే ఉన్నాే అమ్మా
అంత ఏంటిది ఉండయి పాతది అయ్యో నేను అప్పు చేసి పెట్నా ఆ ఏ ఒకసారి చేయకు అది డౌన్లోడ్ చేయలేదా ఏయ
నేను అప్పుడు మంచి మంచిగానే వేసి పెట్టినా కానీ అని ఎట్లాస్తది తెలుసా మొత్తం పాంట అవి ఇవవి అన్ని చేంజ్ అయినాయి
అయ్యో
ఆ ఎందుకు అట్లా అయిందని నాకు అర్థమయితలేదు
ఉహు
ఇప్పుడు మళ్ళా అన్ని ఎడిట్ చేసుకుంటే కూర్చోవాలి ఉ తనే నా దగ్గర మళ్ళీ హెడ్డింగ్స్ అవి ఇవి అని చె
ఆ అదే కదా వచ్చింది
ఉ మెయిన్ హెడ్డింగ్స్ ఏమో ఫోర్టీన్ ఉండాలి ఆ ఇవేమో ఇంత ఉండాలి టెక్స్ట్ స్పేస్ అవి ఇవి ఇందులోనేమో
ఉ ప్రాజెక్ట్ నాకు కొన్ని ఫీచర్ వస్తాయని చెప్పిన కదా వస్తలేవా డాగు అరుపు
మనం
ఎందుకు వస్తలేవు అవి
అది పేమెంట్ అడుగుతుంది
ఉహు
మళ్ళీ ఈరోజు జస్ట్ పేస్టు చేస్తుంది సరిపోతుంది నాకు అయితే నా బానే ఏందంటే ఇట్లా అన్నీ పిడిఎఫ్ కన్వర్ట్ చేసినప్పుడు పోతుంది
ఎందుకట్లా పోతుంది
ఉ
అంటే డౌన్లోడ్ చేసేప్పుడు పోతుందా
హు హు అదే నా బాధ
డాగ్ సౌండ్ చార్జి పెట్టికూడా ఆఖరికి ట్రూగలేదు అది
అదేం చెప్తది మంచ్ మనం చేసే పనికి ఇగ అది ఇంకా డిచ్ గయితది కదా
అదే కనీసం అదన్నా చెప్తాదేమో మనుషులు ఎట్లాగ అర్థం చేసుకు కుంటలేరంటే అది కూడా అర్థం చేేసుకుంటా
ఆహ పాపం మనమే చక్క లేని దాన్ని అడుగుడు ఎక్కడిది అదె గదా
కె వ్
స్పేసింగులు టెక్స్ట్ స్పేసింగ్లు ఇవి ఉన్నాయి కదా ఆ దోసా
ఇంకా ఎడిటింగ్ కి మన గ్రూప్ మెంబర్స్ నేమ్స్ ఎడిటింగ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటదది
ఆ అది కూడా ఏయ్యాలి ఇంకా ఇవ్వే కాకుండా
ఇంకా ఫ్రెంట్ పేజెస్ చెయ్యలేదా
ఆహా అయిపోతులేవ్ కదరా
పేజెస్ ఎ చేసినా తర్వాత ఇవి మ్యాటర్ పెట్టుకుందాం అని అవే చేసి పక్కకి పెట్టినా అమ్మా పిచ్చి లెషింది వాటితోనే
ఇవి ఎట్లా చేస్తున్నావు నువ్వు అ మ్ అదే నువ్వు బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని చేస్తున్నావా లేకపోతే
నేన్ ఎడిట్ చేస్తున్నా
ఆ గదే ఆగమ్ అయితుంది
ఆ అదే ఆగమైతది చెప్ చెప్తలేనా నేను వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ చేస్తేనే ఆగమైతది
ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకొని చేయడం బెటర్ అంటుర్రు అందరు మరి
అబ్బే అంటే అదే సేమ్ ఫార్మాట్ల రావు కదా కొన్ని
పండగ వచ్చింది అనుకో ఉ హు
అట్లనే చేస్తున్నావా నువ్వు అదె ఎడిట్ చేస్తున్నావా బ్లాంక్ కార్నర్ తీసుకున్నావా
నేను అదే ఎడిట్ జేశిన
మ్మహ్
కోపమొస్తుంది
ఇగ నేన్ సేమ్ ఫార్మాట్ రావాల అనేశి నేను అదే ఎడిట్ చేసిన ఫస్ట్ నుంచి
నేను అదే ఎడి
ఏన నా
అదే ఎడిట్
అదే అది చేసుకుంటపో హ్మ్ అదే నిద్రిస్త పెట్ ఇంటర్ అనిపించింది నా క్కూడా
నేను గట్లనే అడిగి చూసిన
మళ్ళ అవి తీసుకుంటే అవి వస్తాయో రావో అవి ఇంక ఎట్లా పోతాయేమో అనేసి ఆ
అరే కొంచెం ఇటు వస్తుంది కొంచెం ఇటు వస్తుంది స తెలుస్తులేదే